హలో
హలో హాయ్ అండి
హలో
హలో
ఆ ఇనిపిస్తుందా
ఆ వినబడుతుంది
మ్మ్ ఏం చేస్తున్నారు
ఆ ఏన అ్యష ఇపుడుగ్ గ ఏంయతుతే ఇ గే మాన్నాం గేమ్ అయిపో ఇంకా ఫ్రీగా ఉన్నా అండి
అ మేము అంత్ అయితే ఇప్పుడు అందరు మా ఫ్రెండ్స్ అందరు మూవీ చూసాం అనుకోని అతిది అని అందరు మేమే వంట చేస్ కని మేము అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి అనుకొని అవుతుంది మూవీ చూస్తే ఇప్పుడు జస్ట్ అయిపోయింది మీకు అట్లా కాల్ చేసాను అంతే
అబ్బో అందరూ దాటేస్ పోయినరా
ఆ వంట చేసుకొని తిన్నాం పిజ్జ్ లో ఫుడ్ ఏం బాగాలేంలే
గ్రేట్ అండి వన్ డే ఇయర్స్ క్రమా తింటున్నారు
ఏం చేయాల కడపు ఫుల్లు ఉండాలి కాద తప్పదు మ్మ్ తప్పదు కాబట్టి ఇంగా చేసుకొని తినారుసింద ఆ మీకు ఉన్నారు కదా మీకు వ ముఖ్యంగా అమ్మాయిల కన్నా అబ్బాయి వంట ఇంకా బాగా చేస్తారు కదా
చేసాం అంటే మాకు ఓపక లేదా
ఆ కొండదంటే మీ ఇంకా మా టేస్ కా మీ టేస్ట్ ఇంకా బాగుంటారు కదా అసలు
కరెక్టే అంటే మా కట్ట అన్న పర్సెంట్ కొను అంటే ఎక్కువ అంటే ఓపిక ఉంటేనే చేయగలరు
ఆ మ్మ్ కనిమి చేస్తా మేం ఎప్పుడని మాకు అదృష్ట ఇ మంటాం ఏవ త ఇంకామ్
ఆ రండి విక్ర మా ఊరు రండి మా ఊర్లో చేసి
ఆ అంతించ అంత పిలిచారు కదా చాలా మకు వస్తాం పక్కా మ్మ్ అదే
మ్మ్
అ ఏం తిన్నారు ఏం తిన్నారు అంతే
అ రోజు మీకు మాకు ఎగ్ పలావ్ పెట్ట పెట్టారు అందు నర్మల్ కాదు ట్యూస్డే
ఆ
ఎగ్ కర్రీ అండ్ చెప్పబెట్టేవాళ్ళు ఇంకా గ్యాస్ సిలిండర్
ఆ
ఆపేసి ఎగ్ పలావ్ పెట్టారు
అవునా ఉమ్ సరిపోద్ద మేము ఈ రోజు విత్ ఫస్ట్ వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతారంటే మేమే ముందే వైట్ రైస్ ఇప్పించుకొని వచ్చాము వయిట్ రైస్ ఇదేదబా టమోటా ఎక్ టమోటా ఎగ్ కర్రీ టమోటా కర్రి తో ఎగ్ ఇంకా మిక్స్ చేసి రెండు కొంచెం వెరైటీగా మా ఫ్రెండ్ చేసింది బాగుంది బాగుంది ఇంకా అందరు కడుపు నిండా తిన్నాం
అంటే కొత్త కొత్త వెరైటీస్ అ కొత్త కొత్త వెరైటీ ట్రై చేసి మరి ఒక వంట కొత్త వంట తయారు చేశారు
ఆ తయారు చేశాము తిన్నాము తింటు మూవీ పెట్టు కున్నాం
ఎ
మూవీ అనుకున్నట్టు దిపు చూస్తూ ఇంకా తినేస్తే ఒక త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ తో తింటంతో అంతా అయి పోయింది ఇంకా
ఓకే ఓకే అమ్ ఎలాన్న తే ఎలా జరిగింది
మామూలు కాని ఇంకేముంది రొటీన్ కాలేజీది ఇంకేముంటంది చెప్పండి పోవడం రావడం రుద్దు రుద్ద్దండి రుద్దు తూ ఉండ టారు మనం రుద్దించుకుంటూ వచ్చ కుంటాం అంతే మళ్ళీ ఇది చేయంటిడి అది ఇది చెయిమంటే అది చేతా అని చెప్పాడు అంతే ఇకా
అంటే మీ డే ఎలా స్టార్ట్ అయింది అంటే అంటే గుడ్ గానా బ్యాడ్ గానా
గుడ్గానే జరిగింది. కానీ ఇద్దరు ఒబ్బులో లేసినట్టుంది అసలు కాలేజ్ పోవడం ఇంట్రెస్ట్ లేదు. కానీ నిద్రలో పోతున్నాం కాలేజీకి అంతే ఆ పడుకున్నాము కని ఈ మార్నింగ్ ఏమో లేల బుద్ధే కాలేదు అసలు
అయ్యో
ఇంక లే పొద్దు అసలు ఇంకా టైం అయితదని లేసి రెడీ అయి పోయినాం. పోయిన ఫస్ట్ టూ అవర్స్ మాకి జావా క్లాస్ ఉండ్ ఇగ ప జావక్ క్లాస్ ఇంగ చూస్త మీ మా ఎక్స్పెరిమెంట్ వచ్చేంత వరక్ క్ అయింది. మిగతాదంతా రాలేదు మా సార్ నేను నేర్పిస్తాలే వొలయండి అనే వదిలేస్తమి. ఆ ఇంకా మా ఇంకో ల్యాబ్ సి. పి ల్యాబ్ అని ఉంటది. ఆ ల్యాబ్కి పోతుమి అదింగ ఉహ్ రోజు టూ ల్యాబ్స్ ఉండే ఇంక ఏం చేయాలో తెలిక పొద్దుపోక ల్యాబ్ లో ఉత్త సుత్తి సోది గాస్ మా కాలేజ్ కాస్ప్స్, మా స్కూల్ కాస్ప్స్ అన్ని వేసేస్టిమి ఇంకా అబి రెండు అయిపోయినాక ఇంగా అన్ని టీడీ క్లాస్లు ఉంటాయి ఇంకా నిద్రలో అయిపోతుంటే మట్ మా మా చెప్పే టీచర్స్ అందరుూ మా సీ. సీ పై ఇదేదబ్బా కంప్లీంట్స్ ఇచ్చారంట. మీ మీ పిల్లలు చాలా ఎక్కువ గలాడ్ చేేస్తారు క్లాస్ ఇంట్రస్లు ఏం చెప్పినా ఇంన్ రు అని ఆయమ్మ వచ్చి మమల్ని తిడుత్ తుంది మేమివరి ఇది చెప్ ఇ డు మేము స్కూ లో ఉన్నామా య కాలేజ్ లో ఉన్నామో అర్ త్తం కాక కొంచెం మేమే మళ్ళా అ దాంతా వాళ్ళు తిట్టినాాక. మేమే కౌంటర్లు వేసుకొని నవ్వుకొని ఇంగా ఉన్నాము అంతే ఇంగా
ఓ రోజుకి కాలేజ్ కూడా ఆ స్కూల్ ఎయిపో
స్కూల్ అయిపోదా స్కూలే మేలండి ఒకసారి తిడ్తే ఒకసారే పన్నెండు సార్ వచ్చినప్పుడు అలా కనబడినప్పుడల్ల లేదు దీన్ని నొంచి దీని తీస్ వరస్ట్ క్లాస్ ఆఫ్ యూవర్స్ అని రోజు తిట్టి తిట్టి చంపేస్తున్నారు
అంటే ఒగ దా ఉన్న
హ
నార్మల్ గా అమ్మాయిలు తొందర లేచి తొందరగా రెడీ అవ్వాలి కదా మీరే మీరేం నేర్పిస్తారు నరు లేట్
అంతే మాకు ఫస్ట్ నిద్ర ఉండాల రెడే అదని చెప్పండి అని పది నిమి అలా రెడీ అయిపోతున్న సర్లే కొంటమ్మ అసలు
పిజి లో కస్టమర్
ప్యూచర్ లో కష్టమేముం చూసుకుందాం ఫీచర్లో అందు ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ క ఇట్లా ఉండాలనిపిస్తుంది ఇట్లా ఉంటున్నానండి ఆ అంతే ఆ టైమ్ పరియడ్ వస్ ఫిరిడ్లో ఎట్లుంటే అట్లుంటాం
మీరు రోటి మీ క కాదు మీరోటా మీ ఫ్రెండ్స్
మా అం మేమంతా ఒకేలాగే ఎట్లుంటారు చెప్పు ఒకరు జల్దీ లేసి రె జల్దీ రెడీ అయితారు కొంతమంది మా మా గ్యాంగ్ లో అయితే ఒకరు ఒకరు ఫస్ట్ తీ ఒకోక పిల్ల అయితే ముందే ముందే లేసి ముందే రెడై కూర్చుంటాది. ఎగ్జామ్ ఎప్పుడో టూ కున్నా మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్ల రెడి అయితాది పైవ్ ఓ ఇంగప్ పిల్లవండర్ ముందే వే లేత్తది ఇంకో పిల్ల ఎగ్జామ్ ఇంకా థర్టీ మినిట్స్ ఉన్నప్పుడు రెడీ అయిద్ది ఇంకో పిల్ల ఎగ్జామ్ ఇంక పన్నించిరెన్నప్పుడు రెడీ అయితాది ఇంగో పిల్లయితే అసలు ఇంకో పిల్లయితే అసలు రెడీ కాదు. వెళ్ళిపోతుంటది
అదే అంటే అన్ని అన్ని రకాల అందరు ఫ్రెండ్స్ అందరు మీతో ఉన్నారు
అందద్ంద ఎది ఉన్నాం అంతే హ్మ్ ఇంకా హాలిడేస్ లో ఏం చేయాలి ఏమి
హల్డీస్ అన్నాగా ఏందీ ఇంగ మాములగాయి ఈ వీకెండ్ సండే అయితే జస్ట్ ఒక మూవీ చూసినా ఇగ అంతే చూసిన
ఏ మూవీ అనుకు ఉమ్
మూవీ అంటే బా ఇంగ్లీష్ మూవీ చూసా
ఆ
అ అంటే ఓల్డ్ మూవీ అడుతు చూసా మరి చూడాలి అనిపించింది మరీ చూయిసాను ఉమ్ అలా అయిపోయింది వీకెండ్
ఉమ్
ఈ రోజు కూడా ఏదో వెళ్ళాలంటే వెళ్ళాలా అ కాలేజ మాకు
ఎందుకండి మీరు మాలాగే పనుకున్నారా లేకుంటే కాలేజ్కి వెళ్ళాలనీ
అంటే మామూలుగా ఇంగ అబ్బాయిలా గురించి తెలుసు తెల్సు కదమ్మా ఎంత ఎంతాల
ఆ
డదు అట్లా నైట్ వ సరిగాంది ఇద్దరు పడుకోలేదు రోజు
ఉమ్
ఇ ఫస్ట్ పీరియడ్ ఇకా వెరకి వెర వేరే క్లాస్ ఉంటాం అనుకున్నాము అ డైలీ న క్లాస్ ఉంటాల మ కానీ ఎనబై గంట జావా క్లాస్ ఉంది అ పో ఫస్ట్ పోయినంక పడుకు తూగేశాను ఫుల్ నిద్ర వచ్చింది పడుకునే సంగ మేడం ఏమన్నా పట్టించుకోలే కలే ఏమని చెప్పని అని పడుకునేశా అ మా సార్ ఉంది ఆ సార్ వచ్చింది ఆ సార్ ఆ సార్ది ఫస్ట్ ఇది ఒక్క పేట ఒక లాగ్ అనిపచ్చింది
ఆ ఆ ఇంకేమీ కింగ్ అమ్మ లాబ్ చు క్లాస్
అదిగాక ల్యాబ్ ఉన్నాయి అది కాక చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ చాలా మంది తగ్గిపోయారు ఇంకా మాసాలు మసాల కూడా ఏం ఏతర్లే అ సరి చెప్ప ఎట్లా గో
ఉ అదే ఉ అదే అందరు అదే అనుకుంటారు కదిలేస్తారు కదా ఇంకేం చేయమంటారు
అ అంటే స్ట్రెంత్ ఉంటే వాళ్ళకి ఏమని చెప్ నేను అంతా ఇవ్వలేదు చాలా చాలా చా
అవును ఇంకా ఈరోజు, ఇంకా రేపయితే అసలు స్ట్రెంతే ఉండదు, కాలేజ్ లో అసలు ఆ అదే కదా ఉమ్. స్ట్రెంత్ ఉంటారో లేదో కూడ్ తెల్లదు ఆ ఇంకా ఇంకా స్ట్రెంత్ అయిపోనక మళ్లంగా నెక్స్ట్ మండే మళ్ళ రుద్దుతారు ఇంగ కాలేజ్ లో మొత్తం
ఓ ఆహ్ అంటే అంటే మనల ఫస్ట్ వాళ్ చూసుకు స్తరమాట ఫస్ట్ అల్లే తేమ లేదా అది ఆలోచిస్తారు ఇ గ్యాసు తొందరగా అవ్
అది అది కదా ఈ కాలేజ్ ఉన్నప్ ఇప్పుడు రోజులు అయిపోయివు కాని, ఇట్లా హాలడస్ ఉన్నప్పుడు ఇట్లా కళ్ళుమూసి తెరిచే లోపల నాలుగు రోజులు అవుతాం అయిపోయి ఆ ఏమంటే హాలిడేస్ అప్పుడు ఎంజాయ్ చేసి వచ్చేసామా అన్నట్టు ఉంటది మా పర్స్
ఆ
ఇంక ఏం చేయమంటవ్ అలా అయిపోతుంది అంతే ఇంకా
ఉమ్ ఆది కూడా రైటె
వాళ హాలిడేస్ లో ఏదోటి చేసి ఇంకా అంతే ఇంకా
ఆ
ఉమ్ మీరేం తిన్నారు
అదేంలే ఇంకా పలావ ఎగ్గు తిన్నా ఇంకా ఎక్కువ తినబుద్ధి కాలా మసాలా ఎక్కువ వేసాడు
ఆ
నాకు ఎక్కువ తినబుద్ధి కాలా తిన్నాను ఈవినింగ్ కొద్దిగా ఆకలే కొంటే కొద్దిగా స్నాక్స్ ఎట్లా
ఆ
ఇంగ్ అదే అ
అదే
అ
మ్మ్ మ్మ్
ఇంకేం అండి
పాలండి మామూలే అంతే ఇంకా మామూలు రోజే నడుత్ ఇంక రేపు మార్నింగ్ ఎలా ఉంటందో మూడుదల్దు ఇప్పుడే స్లీపీ మూడ్ లో ఉన్నాం ఫుల్గా ఇంకాదే పేరు మార్నింగ్ పక్కా స్లీపీ మూడ్ అని ఉంటదనేది తెలుసు ఇంకా అదే మూడులోనే ఇంకా పోతూ ఉంటాం అంతే ఇంకా మ్మ్ అదే మ్మ్ కా చెప్పాలి మామూలు మీరే చెప్ ప్పండి ఇంకా ఏమన్నా విశేషాలు గాసిప్స్ కాగానీ సినిమాలు చూసంటే స్టోరీస్ గాని లేకుంటే ఎవన్న ఉంటే అవి గానీ
ఇంగ స్లీప్ వస్తుందగదా ఇంగ పడుకో
ఆ సరేనండి అట్లయితే బాయ్ బాయ్ మ్మ్